అలో
ఏంచేసుర్రా
ఏంలేదాక్క పురుగులు చేసుకున్నాం తిన్నాం
పునుగులా పురుగులా
పూనుగులె పూరుగులు తిన్ట్ర ఏవరన్న వెస్ట్ ఫెలో
ఏమో పురుగులని దింపడు
పునుగులు వుండు అరవద్
ఎప్పుడోస్తున్నావ్
ఎప్పుడు అనేది నాకు కూడా తెలువాదు
ఇంక ఏంటి సర్ కాదనంటవ
ఇంతే
ఎందుకు నైట్ ఫుడ్ తినకుండా పునుగు తింటే ఎట్లా స్నాక్స్ తినాలి స్నాక్స్ తినాలిగ పునుగులు
స్నాక్స్ గానే తిందామని స్టార్ట్ చేసినాము అవి తిన్నాము గా టైట్ అయింది కడుపునిండింది తిన్లే ఇగ అన్నాము చూసే
ఏం ఫ్రీగ అన్నమొన్డా చెతాగాట్లే అనుకుంటూర్రా ఇక
ఆ ఉండకే ఉందిలే కొంచెం క్లాస్ కడిగి పెట్టినా సరిపోతది. కర్రీ ఉంది పుల్లు కాకపోతే అందరికి పునుగులు అసలయితే దోశల కోసం అని వేసినాం అక్క. అయితే దోశలు మంచిగా రా. గే మెత్తగానే పట్టినాం మిక్సీ గని మంచి రాట్లే ఇంకా అందుకే. నిన్న చేసుకున్నాం ఈ రోజు కాలేజ్ ఉంది ఇక దోశలు రా ఎట్లాగో రాట్లేదని దోశ ఇ ఆ పిండి వేస్ట్ చేయడం ఎందుని యూట్యూబ్ లో చూసి
ఎట్లా ఒకని వేస్ట్ చేస ఏమస్తుందని అది చేసి
కొంచెం మైదా పిండి సోడా సోడప్పు వేసి పనుగులు చేసిన
అసలు ఎదో ఒకటి ప్రయోగం వేస్ట్ చెయ్యకుండా
హమ్ మ్మ్ మాడికాయలు ఉన్నాయి ఫుల్లు అంటిస్తనే ఉంది ఒనెలా అండి అవునదండి అవి అయిపోయే లోపు ఇంక పది ఇస్త ఇస్తనే
తియ్యటియేనా
ఆ రసాలుు
రసాలా వర్షం పడితే వర్షం పడితే పురుగులు ఉంటాయి గానీ మరిడ పడుతుంది అంటున్నా కస చూసుకోనిండి మీరు
ఆ చూసుకున్నాము ఒక రెండిట్లలు వెళ్ళినాయి తీసుకొస్తాలి ఒకవేళ మే వచ్చే టైంకి ఇస్తే తీసుకొస్తాలే తియ్యగున్నాయి
ఏదిరా
ఒకవేళ నేను వచ్చే టైం కి ఒక ఆంటీ తినడానికి ఇస్తే తీసుకొస్తారు లే అంటున్న
ఆ చెట్ల ఎట్ట తెస్తావు ఎన్నిట తెస్తావు
చెట్లేముంది వెనక బ్యాగ్ వేసుకుంటా కాలేజ్ కాలేజ్ బ్యాగ్ ఒకటి ఉంది అదే తీసుకుంటాగా బట్టలు ఏమి తీసుకురాను ఓన్లీ ఒక రెండు జతలేం పెట్టుకుంటా అంతే ఇంకా చెట్లు అదంతా వెనకంతాఖాాలీ ఈ ఇది సంచలో వసు ఉంటే ఇంకా వెనక నుంచి అట్లే పడతాద కాబట్టి బ్యాగు్లు వేసుకోకుండా ఒక కవర్ లో పెట్టుకొని ముందు పట్టుకుంటే ఇట్లా
మ్
పిల్లనెత్తుకున్నాడు బట్
ప్ర మల్ళ బడబటి
హ
అ మళ్లాట్ర న ఎంత ప్రియాంక డిబడ పుట్టింది ఇ చూసినావా మళ్ళా అంటుంది న అంటున్నా ఆ అది టెస్ట్ చేసిరు నిజమైతాదా అబ్బదమైతదా అనుకున్నా
నిజమే అయింది
మ్మ్ ఎస్ నిజామె
బళ్ళి ఉంది ఏదక బుంగల బుంగలు చూసినవా ఫోటో
వాళ్ళ అమ్మన్నట్టే ఉంది లడ్డకు లడ్డుగా చూసిన వీడియో పంపి మందుకా
అవునా నాకు కూడా వీడియోనే వచ్చింది ళ పంపించింది
మా దకా ఫోన్ నుంచి వచ్చింద
ఫోన్ నేను ఫోనే చేయలే చేస్తలేద అనుకు తందొ ఏమో
హ
అ నిన్న ఫోన్ చేసి చెప్పింది
హ హ నా కూడాడా నిన్న పెద్దమ్మోలు ఫోన్ చేసిరు మదర్నే ఫోన్ చేసారు
ఆ సేమ్ హాస్పిటల్ హా
సేమ్ ఒకలే
పెద్దా ప్రృశ్నందంట
హ్మ్
పటిరండి
హ
మాదేమో ఎంతా టైం పట్టిటట్ ఇంకా పదిహేను రోలు వ చేయను నేను
అట్లేమి ఉండదులే వా వాళ్ళు జస్ తు అట్లా అనుకొని ఇస్తరంతే మనం కల్స్తతాది ఈగ ముందే అయితది ఇప్ప అది అన్నాడ అంటే ఇంకొక వారం పది రోజుల లోపు అయితది
ఉ చూడాల పం పం కరితు మటుకుటుకి
అవునా ఇంగా లే అక్క పోయినా సార్ అయితా అయితా అనుకున్నావు్ కాలేదు ఈ సారట్ అయితు నువ్ కారాలు
సరే అయితా అడి అయితే మంచిది లే కానీ మళ్ళ తగ్గాలే మల్ల అక్కనే ఉన్నానుకో మళ్ళ
మరీ మరీ ఎక్కువ కాదు మర తక్కువ కాదు మామూలుగా అయితే
సిక్స్టీ నైన్ ఉన్నారా నాయన
అక్కనూ ఓ దేవుడా అంటే నేను కూడా అంత క్క ఉన్నా దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్
నేను తెలియ ముందుకున్న ఫార్టీ ఎయిట్ గుడిగా ఆడ పెద్దవాడున్న అప్పుడు ఫిఫ్టీ సెవెనే ఉన్నా లాస్ట్ కి కూడా ఫిఫ్టీ సెవెన్ ఉన్నా
నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా
ఏం ఫోన్ కొన్నారు వివో ఏం సిరీస్
వై లెవెన్
నకందచ్చ ర
ఆను ఫోటో పెట్టిండు ఫోటో పెటిడింటలే మంచిది తీసుకోని నాన్న మళ్ళీ మళ్ళీ ఏం తీసుకుంటావు అంటే పైసలు ఎవరా నీకు చెప్పిన చూడు ఇంక ఉండు బాయ్ ఎని కట్ చేసాడు
రా
మని చెది తీసుకోన్నానా ఒక్కసారి తీసుకుంటున్నావు కదా అంటే నీకు చెప్పి చూడు ఉండు బాయ్ తర్వాత చేస్తలే ఎనకర్ చేసినా
అ హలో
అక్క వినిపియాట్లే
విపిస్తుంది
అన్న అన్నయ పోడా షాప్కి
అనా పోలే ఏన్ బందేనయ ఎందుకు ఇప్పుడే విజా పొంగుతే ఏమైతుంది పొంగాలి ఆ అన్నయ్య కాదు ఒక వదుంటిడి కృష్ణమా అమా డాడి వాళ్ళ పిల్లలు ఇద్దరు వయరు
హ్మ్మ్ ఎందుకు వాళ్ళు కూడా కొనుకుంటరా
ఆ
తిినరాకా
ఇప్పుడే తిన్నా ట్యాబ్లెట్స్ వేసుకున్నా పాలుగాబడుతున్నా బుడిగానికి గుడివాడ పైనళ ఆడ దగ్గర ఉన్నాడు
హ తొమ్మిది అయితుంది ఇంకా పడుకోలేదా బుడ్డా
బబ బంతదారా ఇప్పుడు నైట్ అయితే పన్నెండు అయింది పన్నెంండ పన్నెండున్నరవై అయింది స్టంట్లు స్టంట్లు చేస్తుంది
ఉ అ సోమవారం వొత్త నను మంగళవారం నస్క
సోమవారం మంగళవారం
ఉ సోమవారం నైట్కి మంగళవారం పొద్దున్నే దిగుత
ఆహ
ఉ ఏం చేసింది
ఏం చేయట్లే పెద్దమ్మ పక్కేసుకొని
హా
ఏంటిన్న పోస్ట్ ఫన్
ఎగ్జాము నిన్నది ఆ ఎక్స్టర్నల్ లేడ్ంట వెల్లండి పోస్ట్ పోన్ అయింది
అ
అట్లా
ఓకే
పాట పాడుతున్నాం అనిషగా ఎం్ చేస అాం ఎజా్ చేసన్నా
నీక ఎక్కడ అనిపించిందిక్క నేను ఎంజాయ్ చేస్తున్నట్టు
అందా చేసిన
ఆ లేదు కాలేజీ పోయి వస్తున్నా పడుకుంటున్నా లేస్తున్నా తింటున్నా పని చేసుకుంటున్నా మళ్ళ కాలేజీ పోతేనే వస్తున్నా అంతే ఇదే డైలీ రొటీన్ రోజు దినచర్యయిదే లేవడం పని చేసుకోవడం చేద్దాం కాాలేజీ బోడు మలరాడు మలబణికూడు అంచే ఏం ఎంజాయ్ చేసినాక రోజా ఏ కాలేజ్ లేదు ఏం లేదు క్లాసులు ఇలవేన్ లో అయినా కాలేజీకి రావాలం ఒకటే హింస
అటెండెన్స్ కోసం అన్న వాళగా అయినా లేదన్నా అ
అయిపోయిడి అయిపోయింది అందుకే మొన్న వారం మొత్తం పోలే రూమ్ లోనే ఉన్నాయి సో ఈరు రోజు పోయిన సోమవారం నుంచి
ఏ అనరిగా
ఏమంటారు అటెండెన్స్ అయిపోయింది ఇ ఎనభై ఎనభై లేకి ఎనభై ఆరుంది
సిక్స్ పర్సెంట్ ఎక్కువనే ఉందండవా
ఎస్ అసలయితే డెబ్బై ఐదు జాలు కాకపోతే ఈ కాలేజీలోకేమో ఎనభై కావాలంట
అవునా
అందుకే ఇక కొంతమందికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది అట్ల ఉన్నోళ్ళని కూడా వదిలట్లేరు. ఎనభై ఉండాలి కంపల్సరీ అని రోజు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటున్నారాళ్ళకి.
అవునా
అ
మంచిదే ఫైన్ పడకుండా అటెండెన్స్ షార్టేజ్ కి
ఆ నాన్న ఒకటి మాట్లాడినంట గురుకులది. తులసికి పదివేలు అడుగుతున్నంట. అయితే నేను అంటున్నా కదా ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి సెకండ్ ఫేస్ ల వస్తది ఆ వస్తది వెయిట్ చేస్తానం వెయి
అక్క ఒక్కటి పక్కా వస్తది అన్న నమ్మక కం ఉంటేనే ఉండండి లేదనుకో ఇటు ఇది రాక అటు అది అది కూడా సీట్లు అన్నీ ఫుల్ అయినాయనుకో నీకు తీసుకోరు. కాబట్టి అది రాక ఇది రాక ప్రాబ్లం అయితది ఒక పక్కా వస్తదన్నా ఒక
అనిత అంటుంది కదా త్రీ హండ్రెడ్ నుంచే తీసుకుంటరు బీసీ వాళ్ళని. అంటుంది వామకి ఫోర్ ఫోర్ హండ్రెడ్గా వచ్చింది.
నువ్వు బీసీ గురుకులాకి అంటున్నావా బీసీ గురుకులాక అయితే తీసుకుంటరు. అది ఆమెకు వచ్ చ్చిందని నువ్వు అనుకోవద్దు ఆమె అప్పుడు కాంపిటీషన్ లేదేమో అందుకే వచ్చింది బట్ ఇప్పుడు ఉండొచ్చు కదా.
అద ఒక నాలుగు రోలు అయితే వస్తుందండి నాన్న అన్నడుగా నాలుగు రోజులు అయితే ఆ మళ్ళీ చేయ జారిపోతురా అని అన్నాడు ఆ నాలు రోజుల వరకు చేయి చూస్తే ఈ వీక్ లో వస్తది అన్న ర్రా సెకండ్ ఫేజ్ది
వస్తే లక్కేయక్క ప్రాబ్లం ఇక్కడ సమస్య అంటే ఏం లేదు బట్ ఒకవేళ రాలేదనుకో ఇక్కడ నాన్న చూసేది పోతది అక్కడ నువ్వు చూసేది రెండు పోతాయి అని నేననేది. క్లారిటీతో ఉండండి అంతే
అదే అదే ఇప్పుడు అల్లొచ్చినా ఏం లేదు అనితన్నదిగా మా మేడ నెంబర్ ఇస్తాక్క మా ట్లాడు సీట్స్ ఉంటే మా మేడం చెప్తది అన్నది.
మళ్ళీ మళ్ళీ చేస్తా ఆగు